హలో
ఎలా ఉన్నారు
నేన్ బాగున్నా మీర్ ఎలా ఉన్నారు
అ బాఉన్నాం ఏం చెస్తున్నారు
ఏం చేయాలా మీరు
అ
మీరు
ఎం చేయాలె కాలేజ్ అయిపోయింద ఆఫటర్నూన్
ఉహుమ్
తొందరగా వచ్చేసా ఎగ్ జామ్స్ దగ్గర పడ్ తున్నాయి కదా ఎలా ప్రిపేర్ అవుతున్నవ్
నిజం చెప్పాలంటే ఉమ్ నాకు చాలా టెన్షన్ గా ఉంది సిలబస్ ఇంకా పూర్తిగా రివైజ్ కూడా చేయలేదు.
నా కూడా అదే పరిస్థితి ప్లాన్ వేస్ కున్నా ఫాలోడం ఇంకా టుకస్ కష్టంగా ఔతుంది
ఆ నిజం ఎవరైనా మాట్లాడితే వెంటనే మనం చదివే టప్ ప్పుడు మనకి డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు బ్రేక్ అవుతుంది. మనం చది వె చదవడం
అ సేమ్ సిచ్యువేషన్ అందరికి ఎవరైనా మాట్లాడితే వెంటనే స్టడీస్ లో బ్రేక్ అవుతుంది.
హ
ఎవరైనా మాట్లాడ్తూ ఉన్నప్పుడు అంటే స్టడీ అంటే చదువుతూ ఉంటాం కదా హలో
అ
హలో.
ఆహ్.
అదే ఎవరైన మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చదువుతూ ఉంటం కదా అప్పుడు డిస్టర్బ్ అయ్. అయ్యి బ్రేక్ అవుతుంది స్టాప్ అవుతుంది అక్కడ.
ఉమ్ అవును. ఇంక పెద్ద్ ఆహ్ ఫోన్ అయితే ఇంగ పెద్ద డిస్ట్రాక్షన్ చదవడానికి వచ్చుంటే. రి.
అవును నేను కూడా. ఆహ్ ఒక ఐడియా ట్రై చేస్తున్నాను చదువుతున్నప్పుడు ఫోను సైలెంట్. ట్లొ పెట్టి దూరంగా పెడుతున్నాను నేనైతే. అంటే చదువుతున్నప్పుడు ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉంటాం గదా ఫోన్ పక్కనే ఉం. టుంది అందుకని సైలెంట్ గ పెట్టేసి దూరంగా పెట్టేస్తాను నేను.
మంచి ఐడియానే. నేను అలానే ట్రై చేస్తా.
ఆహ్. నువ్వు టైం టేబుల్ పెట్టుకున్నావా ఏమన్న చదవనికీ.
నేను అట్లా పెట్టుకొని చదువుదామని ట్రై చేశినా కానీ. ఇప్పుడైతే సరిగా ఫాలో కావట్లే.
అవును నాది కూడ అంతే. కానీ అంటే పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వల్సిన అవసరం లేదు. ఆహ్ ఒక టు త్రీ డేస్ అట్లా స్టార్ట్ అయితే ఆహ్ చదివితే చాలా అదే అలవాట్ అయిపోతుంది. మనం టైం టేబుల్ పెట్టుకోని. ఉమ్.
కరెక్టే చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొనీ. ఉంటె బాగా ఈజీగా అయిపోతుంది.
ఆవును. నువ్వు రాత్రి చదువుతావా లేకా మార్నింగ్స్ మార్నింగ్ టైమ్స్ చదువుతావా.
నేనూ నైట్ హౌర్స్ లో బాగా ఫోకస్ అవుతాను నువ్వు.
నేను ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి అట్ల లేచి చదివినప్పుడు మైండ్ లో బాగ్. బాగా గుర్తుండిపోతుంది అనమాట. బాగా చదువుతా అప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి.
అవున్లే హాస్టల్ లో మార్నింగ్ చనా సైలెంట్ట్ గుంటుంది గదా.
అవును ఎవరు డిస్టబెన్స్ ఉండదు బాగా చదువుకోవొచ్చు. ఉమ్ మ్.
ఉమ్ ఇంకా. అందుకే.
అందుకే ఒక ఫిక్స్డ్ స్లీప్ షెడ్యూల్ పెట్టుకోవాలి నేను. దాని కోసం పొద్దున్నేలేనింకి.
ఆ అవునవును హెల్త్ గూడ ముఖ్యమే గదా
అవును ఎగ్జామ్ టైం లో చానా మంది నిద్ర తగ్గిస్తారు అది మంచిది కాదు చెప్పాలన్ ఎంతగానేకి
నిజమే నిద్ర లేకపోతే చదివింది కూడ గుర్తు రాదు ఒక్కొక్కసారి.
అవును నువ్వు నోట్స్ తయారు చేస్తావా లేకపోతే. ఆహ్ మైండ్ లోనే ప్రిపేర్ అవుతావా.
నేనా నేనైతే షార్ట్ నోట్స్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటా అంటే లాస్ట్ లో రివిజన్ చె సుకోడానికి ఈజీగా ఉంటుంది గదా
ఆహ్ అవును అదే బెస్ట్ నేను కూడా హైలైట్స్ మాత్రమే రాస్తాను మళ్ళీ అవి లాస్ట్ లో గుర్తు పెట్టుకొని పోతా ఎగ్జామ్ కి ముందు
ఎహ్ అవును అది మంచి పద్ధతి అనమాట నాకు కూడా నచ్చుతుంది నేను కూడా ఏది చదవకుంన్నా అదే రాయకుండా చదవలేను నువ్వు గ్రూప్ స్టడీ ఇష్టమా లేక్ కాకపోతే మామూలుగా ఒంటారుగా చదువుకోవడం ఇష్టము
కొన్ని కొన్ని సార్లు జెస్తాము అంటే ఎక్కువ డ్రీటలు ఉంటాయి కదా అవి కొన్ని డిస్కషన్ చేసుకుంట అంటేనే గుర్తుంటాయి కదా కొన్ని అలాంటివి డిస్కస్ జెసుకుంటాం మిగతావి నా ఓన్ గా ప్రిపేర్ అవు బాలేదు
ఓహో ఎందుకట్లా ఒక్కొక్కసారి గ్రూప్ స్టడీ చేయరు మీరు
చేయడం కూడా మంచిదే కదా అంటే వాళ్ళు చెప్పిన పాయింట్స్ కొన్ని గుర్తుండిపోతాయిన్నమాట గ్రూప్ డిస్కషన్ చేయడం వల్ల ఆ కొన్ని థియరీస్ అంటే గుర్తు పెట్టుకోలేనివి మనం ఒక్కటే చదివితే గుర్తుండవు అందు కనేసి కానీ డౌట్స్ కూడా అట్లే క్లియర్ అవుతాయి బాగా గ్రూప్ స్టడీలో
ఉమ్ అవును ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇంకా బాగా అర్థంమవుతుంది
ఆహ్ నువ్వు మాక్ టెస్టు రాస్తావా
ఆ రాయాలని అనుకుంటున్నా ఇంకా అయితే స్టార్ట్ చేయాల రాయాలింకా
మొకటెస్ట్ అనేవి మనకి కొంచెం హెల్ప్ అయితాయి టైం మేనేజ్మెంట్ కూడా జేసుకుంటాము అంటే మాక్ టెస్ట్ రాయడం వల్ల అట్లా గుర్తుండిపోతుంది మనకి
ఉమ్ అలానే ఎగ్జామ్ లో అంటే టైమ్ ఎట్లా మేనేజ్ చేసుకోవాల ఒకవేళ టై టైం సరిపోదనే ఫీలింగ్ అనేది తగ్గుతంది మనకి
అవును ఇంకా మన బలహీనత టాపిక్స్ కూడా తెలుస్తాయి అప్పుడు
ఆహ్ అప్పుడు తెలుస్తుంది మనం ఏ ఏ టాపిక్స్ లో వీక్ గా ఉన్నాము అని అవును ఈ మాక్ టెస్ట్ అనేది చా ఇంపార్టెంట్ ఎ
ఉమ్ అంటే నువ్వు ఆహ్ ఇప్పుడు టుమారో ఎగ్జామ్ ఉందనుకో అంటే ఈ రోజు అంతా చదువుతూనే ఉంటావా బ్రేక్స్ ఎట్లా తీసుకు కుంటావు నువ్వు
ఒక గంట జదువుతా పది నిమిషాలు బ్రేక్ తీసుకుంటా పది నిమిషాల్లో ఫోన్ జుస్తా అంతే రెండు నిమిషాలని ఫోన్ ఒక గంట అయిపోతది మళ్ళ అది
ఆహ్ అట్లా అని అట్లా చేయడం వల్ల అయిన మైండ్ రిఫ్రెష్ అవుతుంది నేను కూడా అలాగే చేస్తాను బావుంటుంది
ఉమ్ బ్రేక్ లో అయితే ఫోన్ చూడకన్నా ఉంటే బావుటుంది
అవును లేకపోతే పది నిమిషాలు ఒక గంట అవుతుంది
ఆహ నిజం చానా కరెక్ట్ విషయం చెప్పినవ్
ఆ ఎగ్జామ్ గురించి టెన్షన్ వస్తే నువ్వు ఏం చేస్తావు
సైలెంట్ గా కూర్చొని ఉంటా కొంచసేపు లో మ్యూజిక్ ఏమన్నా వింటా అట్లా బయటికి వెళ్ళి తిరిగేసి వస్తే సెట్ అయిపోతా
అది అదైతె మంచి ఐడియానే నేను కూడా ట్రై చేస్తా ఆ టే మైండ్ కొంచెం రీఫ్రెష్ అవుతుంది మాన్సు కూల్ పడ్తుంది
తవ్ నీకు టెన్షనొచ్చినప్పుడు
నేను డీప్ బ్రీతింగ్ దీస్కుంటాను కొద్దిసేపు రిలాక్స్ అవుతాను ఫ్రెండ్స్తో మాట్లాడ్తాను కొద్దిసేపు
ఉమ్ అవును కరెక్టేలే అప్పుడు మన మెంటల్ స్ట్రెస్ తనేది కూడ తగ్గుతుంది
అవును
ఎనీ వే
ఎగ్జామ్స్ హాల్లో చాలా సార్లు టెన్షన్స్ వొస్తయి కదా ఎవరికైనా అంతే క్వషన్ పేపర్ ఇచ్చేంత వర్కూ అప్పుడేం చేస్తావు నువ్వు
ఫస్ట్ ఈజీ క్వషన్స్ రాసేస్తను నువ్వు?
అవును అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నేనైతే ఆ అంటె వన్ మర్క్స్ వి అట్ల రాస్కుంట వస్తాను ఫస్ట్ తెల్సినవి ఇంక మళ్ళా తెల్సినవి రాస్తం మల్ తెలీకున్నవీ లాస్ట్ లో రాస్త
అవునవును ప్రతి క్వషన్కి టైం కూడా మనం జాగ్రత్తగా డివైడ్ చేస్కోవాలి లేకపోతే లాస్ట్ అటెంప్ట్ చేయ్యలేము కొన్ని క్వషన్స్
అవును ఉమ్మ్ లాస్ట్ లో రివిజన్ జేస్కుంటరా మీరు ఎగ్జామ్ కి ము ఎ వెళ్లే ముందు
ఉమ్ చేస్కుంట హాస్టల్ ఫుడ్డు ఎలా ఉంది ఉమ్
హాస్టల్ ఫుడ్ ఇంకా తెల్సిందే కదా ఏమంత బాగుండదు మార్నింగ్ టి ఫ్రెంసొకటె బాగుంటై ఇంకా ఎగ్జామ్స్ టైమ్ లో అయితే హాస్టల్ ఫుడ్ బాగుండది కాబట్టి సరిగ్గ తినక సరిగ్గ రాయకా లైట్ పోతుంది.
ఆహా ఇంకా ఎగ్జామ్ టైమ్ లో ఫుడ్డు ఎగ్జామ్ టైమ్ లో ఫుడ్ అనేది చాలా అవ్స్రం తింటెనె
అవును మనం బైట నుంచి కొన్నిసార్లు ఆర్డర్ పెడ్ తమో
ఉమ్ అవును ఎక్కువగా పెట్టకూడదు ఇది మళ్ళీ ఖర్చెక్కువైపోతుంది
కరెక్టే అది కూడా బ్యాలెన్స్ చేస్కోవాలి రెండు ఉమ్
ఎగ్జామ్స్ అయిపోనంక ఏం జాయినైదిది
ఏం లేదు ఫుల్ రిలాక్స్ అవ్వడము ఇంక మూవీస్ చూడ్డము
ఉమ్
ట్రిప్ ప్లాన్ చేయడం ఫ్రెండ్స్ తో అవె ఉంటై
ఉమ్ అది అవునవును అదె మోటివేషన్లో ఉండు వెళ్దాం
ఆ ఆ అవును ఇప్పుడె కష్టపడితె తర్వాత ఎంజాయ్ చేయోచ్చు మళ్ళీ
చేయడాన్కీ గద ఇంత కష్టపడ్తుంది.
సరె ఇప్పుడు చదవడాన్కి వెళ్ళేద్దామా?
ఆ వెళ్ళాం సరే వెళ్ళు నేను మళ్ళొచ్చేదేంది నాకు ఎక్సప్లేన్ మళ్ళీ నేను చదివి నీకు ఎక్సప్లేన్ జెస్త సరే అయితే బాయ్
కె ఆల్ ది బెస్ట్
ఉమ్